కనపడతాందిలే
ఆ సరే అక్క
ఆ ఎన్ ఎడదక్ర కస ఉడతానా ఇప్ ప్పుడే
ఆ ఆ పోయి మీ బిఎంబెటినా ఊడతానా బోలపోయినయ్
ఉహు నేను కూడా రొండు బోలున్నాయి కడగాలి
ఊ
ఆ నేను కూడా కసుడుతనా
అదే అదే
ఏం కూరోన్డుతనావ్ మరి
పప్పు జొ చార్జెత్తానాకా
ఇంత పొద్దున్నే ఐతదా మరి పపేస్ చార్జుతే
ఎ పెసరు పపు కంది పపు కాదు
ఆ పెసర్ పప్ప అయితే అయితదిలే
అయితే వట్టిపప్పు ఉండొచ్చు కారపప్పు మీ అన్నకి చారు కావాలె
ఆ
అయినకు చారు కావాలి మళ్ళా ముద్దపప్పు ఎత్తే పిల్లగాడు చారు తినడుగా పెట్టొద్ అన్నడు డాక్టర్ మ్ ఇహ కారపప్పుఅయితే అందరకుదిరిద్ది చాతే మ్యా అన్న గుజరాత ద కద
మ్ రెండు చేత్తావా
ఆ కారప్పొడి ఉంటె కారం వేసి పప్పుఒండి చారు చేత్తా విడిగా వద్దు అది అయితే అయిపోద్ది
మరి మొన్న హాస్పిటల్ లొ ఏమన్నారు మరి
ఏ హాస్పిటల్ లో నంజి బాగుంది అన్నారు అక్క ఊపిరితిత్తులకు
రెండు హాస్పిటల్లో పోయినావా
రెండిటికి పోయినా ఇ. ఎన్. టి చెవిది ఒకటి చూసిండు క్లీన్ అయింది ఇంకో చెవున్నది ఏం.. ఆ ఆడ వారానికి రమ్మన్నాడు ఈ టాబ్ అటర్ వారనికి రమ్మన్నాడు
మళ్ళీనా
ఆ ఇంకో చెవి చేయాలి కదా
ఆహా
అంటే ఈ డాక్టర్ కూడా రమ్మని ఏ రెండు చెవులల్లో ఉంది జీవిలి
మర ఒకటే ఇన పడతలేదు అంటర్ వీళ్ళు
అంటే అదేమో నొప్పి లేచింది ఒక చెవి బాగున్నది ఇంకోటి ఇంకా నొప్పి లేవలే రెండు ఇన్ పడతలేవ్ రెండ్ రెండు ఇనపడకనే వాడు ఎవరైనా వేసిన పరుకు లేదు అట్లయితాంది మ్ ఇప్పుడిది ఒక ఒక చెవి క్లీన్ అయ్యాక మనకి రీ సౌండ్ లెక్క ఇనపడతాంది
అదే అదే అలవాటుదప్పినాకా ఇంకా అంతె ఉం టదిలే ఎందుకంటే ఇనపడక ఇనపడక ఒకసారే ఇనపడేసరికి అట్ల ఉన్నది
ఆ ఇగ ఆయ అయిన ఇప్పుడు ఈఊ ఉపిరితిత్తుల గురించి పోవాలి కదా నంజుకు ఆసార్గుడరమ్మన్నాడు ఒక రోజు పోతా
నంజుకంటే అది మరి తగ్గలే అయి ఇస్తారు కదా అదేమో దానికి పెట్టేది
ఏంటియి అక్క
స్తారు కదా
ఆ అది వద్దన్నాడు అది అందరికి పడదా ట అది ఎక్కువ రోజులు పెట్టొద్దట ఇంత ముందు నేను పిల్లల డాక్టర్ కాడికి పోతే పెట్టిచ్చుల్లు అదే సల్ తగ్గినట్టయితర్ మళ్ళా తిరగబెడతాంది వద్దు అన్నాడు డా ఇగ పిల్లల డాక్టర్ కాడ కాదు కదా నేను బొయింది మొన్నా
అదే అదే స్ప్లె ఎ స్పెషలిస్ స్ట్ కాడికంటే ఇగా
కి పోయినా అందుకు కు వద్దమ్మా నిన్ వే రే రాస్తా బాబేమో వయసు పెద్దగా ఉన్నాడు డు బరువుకు తక్కువ ఉన్నాడు నేను చూసి రాత్తా అవేవి వద్దన్నాడు
అంటే ఎవనమాట్
శానవరకి ఉన్నది పాపం ఉమ్
నిన్న అహ మందులు మరి కొంచెం ఏమన్నా ఒంటి బట్టే ఇచ్చింద అంటే బలం వస్తువులు ఉంటాయి కదా
ఆ బలానికి ఒక టానిక్ రాసిండు గాని అసలు బలానికి వచ్చేటీయి పెట్ ట్ట వద్దన్నాడు పాలద్దన్నాడు పెరుగొద్దన్నాడు నెయ్యి వద్దు అన్నాడు పల్లీలు వద్దన్నాడు ఇక కొంచం అవే మనం పెడ్తా వ ఉమ్
నిమ్ముకొత్తాయి కదా అందు కని కావచ్చు
నిమ్ముకొత్తేయనే ఈగ కొంచెం బాగా పాలు అలవాటు పాలు పెరుగు బాగా అలవాటు అవద్దనేసరికి కొంచెం ఏందో వాటి కే సాయంత్రం పూట రాగానే ఏం తిన్నా కానీ పాలు తాగుతాడు మన ఇంట్లో ఏది ఉంచి నా గని మళ్ళ పాల్ గావాళే బరాబర్ అట్లా అలవాటు వానికి వాళ్లు అంటాండు కానీ ఇక వాడు డాక్టర్ చెప్తా అంటే విన్నాడు గా వద్దన్నాడు నవ్వుతలేదు ఏం చేద్దాం రేపు పంపిత్తక్క నిన్న పోతమనే ఎగిరింది నువ్వు పోయ్ ఏం చేస్తావు ఒక్కదానివి అని కోప్పడితే ఆగింది.
ఏ ఇంకా ఎవ్వరు రాలేదట నిన్న పదిహేను మంద ఇరవై మంద వచ్చిరంట అన్న చూత్తడు కదా ఆటోల కాడ పదిహేను మందే వచ్చిర్రటా ఆ ఇంగ మొన్న అయితే ఒక్క పిల్లే వచ్చిన్ చ్చిందట సెవంత్ క్లాస్ అమ్మాయి ఆ ఎవరు రాలేదు అది అంటాండు అన్న కూడా
ఇగ రేపు పంపాలక్క మళ్ళా టీచర్లతో మాట పోతది ఎప్పుడన్న పంపమన్న పంపరు.
అదే అదే ఇంగ రేపు మద్ ధ్యాహ్నం పంపుదాం తీ ఇద్దరం వచ్చినంకా.
ఆ గంతే నేను కూడా అదే అనుకుంటాన
అదే అదే ఈమె కూడా మధ్యాహ్నమే అంటాంది. ఇయాల ములుగు పోయి రావాలి ములుగు వోయ్ కొంచెం సామాను ఉన్నాయ్
ఆ
సామాను తీసుకొని రావాలి
ఏం లేవు
ఏమంటే ఇగా కొబ్బరి నూనె సబ్బులు అవి ఇన్నర్ లు అవన్ని పోగొట్టింది ట్టిందిలే ఏ అక్కడ ఏ అంటే పిల్లలు తీసుకుంటారంట అందరివి కొంచెం ఆటో ఇటో సేమ్ ఉంటాయి కదా
అవును
ఆ పిల్లలు తీసుకుంటారు మమ్మీ అన్ని పోతానయి ఇప్పటికేమో గ్లాస్ మూడు అయితే మూడు పోగొట్టుకొని వచ్చింది
మా మమ్మీ కూడా మూడు పోగొట్టింది ఇంట్ల గ్లాసు నా పెళ్లి గ్లాసులు ఉండే పెద్దయ్ పావులిటర్ బాపతీ మూడు వొగొట్టింది
అదే మూడు పోగొడతాంది ఏందీ మమ్మీ పొద్దు పోక పోగొడతానంటే వాళ్ళు తీసుకుంటాన్రే నేనేం చేయాల అంటాంది.
గ్లాసులు కాదు శ్రావణి పిన్ని ఆ రోజు మేడారం కాన్నే ఓ బాక్సు లో కూరేసి ఇచ్చింది ఆ అయితే ఆ ఆ రోజు ఎందుకో లేదని అందులో పంపిన
ఆ హలో
ఆ ఆయితా ఆ అయితే ఆ బాక్స్ తెల్లార ఏందో చేసినా ఏమి దొరకాలే టైంకు మూడు నాలుగు బాక్సులు లేవు అయితే లేక బాక్స్ పంపితే ఆడికి ఇచ్చేటప్పుడు మమ్మీ అది మన బాక్స్ద జాగ్రత్త చేయను తర్వాత బాక్స్ అట్ట సర్వపిండి పెట్టి నా తిన్నదట అడ బ్యాగులే పెట్టుకుందాట కద తీసుండు ఆట బాక్స్
ఏం పిల్లగాండ్లొ ఏమో అంత ఆగమాగంగా ఆ ఈ దాటు ఆడు తిరిగి వత్తండ్రు
అసలు వీళ్ళ చదువు కున్నాం అంటలు కాని చదువుకున్నాంటే తీసేటోల్లు కాదు కానీ బయట పెడితే పోతాను
లేదంటరా బ్యాగ్ లోనే ఈమా జాగ్రత్తగానే ఉంటది కదా ఎప్పుడైనా పోగొట్టేది కాదు కానీ ఏందో ఏడబెట్టినా గాని గ్లాస్ గ్లాసు లను ఎక్కువ అదే పోగడతంది.
ఆ ఈ హు
పెన్లు దువ్వెన పోగొట్టింది.
హు
ఓ ఇప్పుడు ఇయలా ములుగు పోతే మరి ఎంత టైం అయితదో తొందరక వచ్చి ములుగు పోవాలి. ఈ ఎండకచ్చలాగా ములగు పోవాలంటేనే చిరాకపుడుతూ తది
రెండింటికి బస్సు ఉంది.
అదే ఇంగా రెండు పెందలాడ అయిపోద్దేమో చేయనుని చూస్తాను పెందలాడ అయిపోద్దటవా
ఏ వినోద పిని బంద్ అయాతలేదా
వినద పిన్ని బంద్ అయినా అంతమందిము వినద పిన్ని మందం కూర్చి లేదు కదరా
ఏమో గున్నంత మంది తగ్గి అంతే అంటవ ఉన్న మరి
ఏం తగ్గిత్తనని ఏం చెప్పలేదుగా తగ్గిద్దామనింటే ఆమెకు విజయమ్మకు పోకుపోదుమా ఆమా కూడా రమ్ ఆది
అదే
ఆ మళ్ళ ఆడికి పోయినాక తగ్గి ఎత్తనంటే పక్కన కూలించుకొని ఆ వేస్ట్ కదా వేస్ట్ అయితది ఉట్టిగనే ఏదో ఒకటి చేసి ఇగ దానికి పోసు కొని రావాలి నువ్ ఒకదాని బొమ్మా అం అంటే ఆ నేను ఒక్కదాని పోతానా ముూలుగా దేనికొద్దని నేను అవి కొనుక్కోవాలి ఇవి కొనుక్కోవాలి
మ్మ్
అంటాంది గాడితోని ఆటోకి ఆ అటో ఇటో ఆటో పోతాడు ఏదో అంటంది
అంతేలే మనమే పోవాలి గ ఇన్నర్ వీళ్ళకి ఇట్ల అంటే
ఆ అయిన ఈ మాకి ఈ రోడ్డు మీద తెలుసులే గాని ఏవన్నా వాళ్లు పెడితే ఫ్రెండ్ ఉంటే పొయొచ్చేది. పోయిన్సారి పోరేలే పోలేదా గాని ఈమెకు ఫ్రెండ్స్ కావాలి ఎవరన్న ఉంటే
అదే అదే మెల్లగా మెల్లగా ఆస మెల్లగ చెయ్
మ్మ్
మరి నువ్వేం వొండుతున్నావ్
నేన్ పాలకూర ఒండుతా అంటది పప్పేసినా నేన్ కూడా పప్పేసినా ఇగ ఉడుకుతాంది
తింటదా మీ అమ్మాయి పాలకూర
ఆ తింటది ఆమె తీసుకోమన్నది ఇంకా ఆలుగడ్డలు వండమన్నది కాని మళ్ళీ ఈ పాలకూర విడిగా రావాలి
అదే అదే
ఆ అందుకని ఇక ఈ పాలకూర ఉడికితే సరే పాలువడ్డ రేపు మధ్యాహ్నం ఏమో మరి ఆ గురువారం అంట గా
మ్మ్
మరిగా ఎప్పుడు అంటదో మరి
రేపు పంపిస్తే మళ్ళీ ఒక పూట ఏదన్నా అవసరం ఉన్నా అని పంపుతారు లేకపోతే మొండి
ఆ ఇంగ ఇప్పుడు నుంచి ఇంక ఎగ్జామ్సే జరుగుతయిలేరా ఇంకా బంపరు
ఇప్
అదే అదే ఇ ఇప్పుడు అసలు పంపర్లే ఇద ఇంక ఎగ్జామ్స్ టైం దగ్గరికి వత్తాంది కదా
అదే
అదే ఈమంటాంది ఆ మా ఇంటి ముందామ శేఖర్ బాబాయ్ పెళ్ళికుండవా అని అంటాంది నిన్న మొన్న
హ్మ్
ఎన్నో తారీఖ అంటే ఎనిమిదో తారీఖంటే పం అప్పుడన్నది పదో తారీఖు అన్న డిన్నర్కి రా అంటే అమ్మో నాకు అసలు ఆరోజే ఎగ్జామ్ నేన్ రాను అంటాంది‌ ఈమె
అసలు మస్తు భయపడతారు పిల్లలు దేనికన్న రండి అంటే కూడా
అదే అదే
హ్మ్
కొంచెం స్ట్రిక్ట్ గా ఉన్నాది కదా
హ్మ్
ఫోర్త్ క్లాస్యి అయి స్టార్ట్ అయినయ్యంటగా
అదే అదే
అ
సరే అక్క మరి ఉండు టైమైంది
అయిందా
ఆ
హ్మ్ సరే ఆ సరే ఇత్తాలే